హలో హలో హలో హలో
హలో వినిపిస్తం దా
ఆ
ఏం చేస్తన్నావు
నేను రికార్డు రాస్తన్న నువ్వేం చేస్తన్నావ్
నేను అసైన్మెంట్ రాస్తున్న తిన్నావా
లేదు నువ్వు పెడతావా లేదు తినలేదు ఇంక నువ్ తిన్నావా ఆ
ఆహా లేదు లేదు
ఏం చేసింది మీ మమ్మీ సాటర్డే కదా నేనా ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ రేపేంది స్పెషలు చికెనా మటనా
మటను
మా బిర్యానీ చేసి పెట్మా నేను వస్తాను
ఆ చేస్తాలే రామా
ఆ ని ముఖంలె ఎప్పుడైన చేసినావా చెప్ప
మయ్ నాకోస్తే కదా మె చేసేదానికి ని
పయ్ యూట్యూబ్ లో జుసి చెయ ఆ మాత్రం తెల్దా నీకా
నేను చేస్తే ఇంక నువ్వు బాత్రూమ్ లో కూర్చోవాల
చి ఆ నువ్వు చేస్ కట్కోనోస్తావు కదా కాలేజ్ కప్పుడప్పుడు
అప్పుడప్పుడు చేస్తా యూట్యూబ్ లో చూసి ఒకవేళ బిర్యానీ చికెన్ నాన్ వెజ్ రాదు వెజ్ అయితే చేస్
ట్రై చేయాల మళ్ళీ నీకు ఫ్యూచర్ల పనికి రావద్దా
ఎం ట్రై చేద్దాం నువ్వు వస్తానంటే చెప్పు నేను ట్రై చేస్తా ని కోసం
నువ్వు చేస్తానంటే నేను పక్కా ఇప్పుడే బండెత్తుకొని వస్తా ఇప్పుడు రానిలే రేపొస్తా రేపొస్తా మే నిజంగానే తన నేను
నేను నిజంగా నేను వస్తానంటే నేను మామ్మ దగ్గరైనా చేపిస్తారా
ఆ దగ్గర
ఉమ్ సరే మరి చేస్తా కచ్చితంగా ఎట్ జరుగుతాంది కాలేజ్ జ
కాలేజా తెల్సిందే కద హలో హలో బచ్ తగడాల చెపుదమన్నా అట్లా గొడవేసుకున్నారు ఎలా
ఉ
ఆక్రమించిన ఒకరు నోరొక్కరికి ఉ మాకు సార్ చెప్పారు మళ్ళా టూర్ లో ఆ
క్లాసెస్ అన్ని అర్ధం అవుతు తన్నాయ క్లాసెస్ అర్థమవుతాయి క్లాసెస్ నీకు అర్థం అవుతున్నాయా అంటున్నా
ఆ అర్థమవు తన్ నైస్ సో మ్యామ్ రేప్ జాబ్ తీసుకుంటాం అన్నమాట మ క్లాసెస్ బాగా అర్థమైనాయి కాబట్టి మేమే లెక్చరర్స్ కల్ ఇస్తాం అనమాట అంత బాగా అర్థమవుతాయి మాకు
ఉ మాకేన్మా ఏ వర్ ఇఎల్ఎస్ఏ అస్సలు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియాల వన్ వీక్ లో త్రీ యూనిట్స్ కంప్లీట్ చేసి
మావి రికార్డ్లు మూడు కంప్లీట్ అయిపయినాయి మీది ఒకటి కూడా కాలే కదా మీకేం చెప్తారో ఏం చదువుతున్నారో మీరు కాలేజీకి ఎందుకు వెళ్తన్నారో కూడా తెలీలా
హు నాకిింతవరకు ప్రాజెక్ట్ ఇలా
మా కాలేజ్ అయితే మా క్లాస్ అయితే మేం టాపర్స్ మా క్లాస్ కి టీచర్స్ రావాలి రావాలనేసి ఇది అనుకుంటున్నారు తెలుసా ఇది మాత్రం నిజమయి ప్రస్ ఆ ఉ
అనమాట మా సెక్షన్ అయితే అసలు ఆ సెక్షన్కే పోకూడదు అంటున్నారు మే
మాది నిజంగానే కొంచెం మంచి పేరు ఉంది బ్రో మా కాలేజ్కి చి మా క్లాస్ ఓకే సారి
ఉ మాకైతే వరస్ట్ థర్డ్ సెక్షన్ అంటే వరస్ట్
క్షనన్నా టీచర్స్ కూడా ఓకే గుడ్ ఒపీనియన్ అట్ బట్ గల్స్ రీసెంట్ గా ఉంటారునే ఒక మంచి పేరు మా సెక్షన్ సక్షన్ వన్ తీసుకో అ కొంచెం స్ట్రిక్ట్
ఓ నువ్వు ఒక దగ్గర కూర్చొని నీ వాయిస్ కొంచెం కొంచెం బ్రేక్ అవుతుంది కొంచెం గట్టిగా మాట్లాడు
ఇ కదా బ్రేక్
ఇప్పుడు కూడా అవుతాండి అర్ధం కాదుా
హలో స్పీకర్ ఆన్ చేసేది లేదు ఇందులో
ఆ ఆ అవును వినిపిస్తుంది కొంచెం గట్టి మాట్లాడు
ఆ అదే గట్టిగానే మాట్లాడతానా ఆగు ఒక్క నిమిషం వినిపిించాందా అసుుకన్యా
ఆ వి ఆ ఇప్పుడు వినిపిస్తుడి
ఆ ఓకే అదిీ ఇకా ఇట్లా ఉన్నాం కదా సొంతకని చెప్పినట్టు రాదు సరిగ్గా
ఉ
ఎక్కడ లేరిలో ఇబ్బందిగానే ఉంటది కొంచెం అడ్జస్ట్ అయిపోం
ఉవు
ఇంకేంటి విశేషాలు చెప్పాలి నువ్వే
చెప్పాలి
అలుంటాయి
ల్యాబులన్నీ బాగా జొరుగుతున్నాయా
ఆ
ల్యాబ్ ల్యాబ్ లన్ని బాగా జరుగుతున్నాయా హు మా నీ వయిస్ కట్ అవుతాందిమై
హలో వినిపిస్థాందా
ఆ వినిపిస్తాంది నీ వాయిస్ కట్ అవుతాంది అక్కడక్కడ
నా వా నెట్ రాలె వా వాడ్ హు ఇప్పుడు వీ స్త ల హలో హలో హల్ శి సినవాటళం